అంగేం ఉందిరా ఉడక పెట్టిన షెనగలు క్యారెట్ బీట్రూట్ ఇంగ మార్నింగ్ బ్రేక్ ఫాస్టు ఇంగ మార్నింగ్ ఎగ్స్ తింటే ఆఫ్టర్నూన్ మాత్ ట్రా ఎగ్ తీసుకోను ఇంకా అఫ్టర్ నూన్ మాత్రం వేస్త సలాడ్ ఉంటది
నీక ఎంతైనా ఓపిక ఎక్కువే అక్క ఏదైనా బానే బాగా ఓపిక చేస్తా అయిే కూడా అదే అంటా ఉంటారు వస్మతాక్క బా తెలియదు ఓ ఓపిక ఎక్కువే అంత ఓపికగా అన్ని పరుగులు తీసేస్తుది ఏ ఫంక్షన్ ఉన్నా ఎక్ ఇక్కడికైనా ఒక్కతే వెళ్ళసి వచ్చిద్ది ధైర్యంగా ధైర్య
ఆ ఇంకా వెళ్ళాలి కదరా ఎవరమో ఒకరు ఒకరు ఒక బాధ్యత తీసుకు ఉంటే ఇంకరి ఇం
ఉ మరి మగవాళ్ళు అంటే ఏదో ఒక పనిలో ఉంటారు వాళ్ళు వ్యాపారాలు అన్ని వదిలిపోయి వెళ్ళాలంటే వాళ్ళకి మళ్ళీ అది పోతాయి కదా
ఆ ఇబ్బంది ఇంగ అందుకని ఇంకానీ ఇట్లాంటి ఏమన్న ఉంటే నేనే చూసుకుంటా
హమ్ రిలేషన్స్ ఆ వీళ్ళు దేనికి రార్లే ఆ వీళ్ళని పిలవడం వేస్లేని రెండోసారి కలవడానికి ఇష్టపడర్ సార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు నాలుగోసారి పిలవరు ఇంకా ఇంకా అలా అలా రిలేషన్స్ మన అనే వాళ్ళు
ఆ ఇప్పుడు మా మర్దిది మా ఆడబిడ్డది అదే అయితుంది ఇప్పుడు ఆ అమ్మాయి సుజాత పెళ్ళ అయిపోయినా కానుంచి దేనికి రాల ఆఖరికి చిట్టి ఫంక్షన్ అయిందిగా
ఆ
చిట్టి ఫంక్షన్ కి ఎట్లొచ్చింది తెలుసా అసలు అమ్మాయి రావాలా వద్దా అన్నట్టు వచ్చింది ఒక సొంత ఆడపిల్ల
అదే కదా
ఒక్క మేనకోడలు అన్ని ఇంటికి ముందుండి చేయాల్సింది ఇంటి మొత్తానికి మాకొక్కటే మా అమ్మాయి ఒక్కటే చి మర్దికి ఇద్దరు కొడుకు కులు సుజాతకే కొడుకు నాకు ఒక కూతురు ఇంటి మొత్తానికి ఒక్కటే కదా ఆడపిల్ల
అదే కదా ఎంత ముచ్చట్గా హ్మ
ఇంకా నాక్ మనసి రగిపోయింది వీళ్ళందరి ముందలని ఇ నేను మా చిట్టి కి చెప్పిన వీళ్ళందరితోటి నీకు అనవసరం రాని ఇ నేనున్న నన్ను చూసుకొని ఏదైన లైఫ్ లో సక్ చదవు నీకు నేను సజెషన్స్ ఇస్తా స్పోర్టివ్ నెస్ ఇస్తా నీకు తోడుగాంటా న ధైర్యంగా ఉంటా అని చెప్ చిట్టికి వాళ్ళ నాన్నతో కూడ అంత అటాచ్ మెంట్ ఉండదు నా తోటే
హ్మ జనరల్గా ఆడపి
తండ్రితో ఉంటది ఆ వీళ్ళంత వీళ్ళు ఈ వీళ్ళు అది ఒక రకం మనుషులు లేరా ఈ మేకపాటోళ్ళు
ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అలా ఉండిపోతారేమో
అంతే కొంచెం డిఫరెంట్ మెంటాలిటీగా ఆశ ఎక్కువ
హ్మ
తుండదు నేనేమో ఆ ఆ ఆశా జీవినే కానీ
మనిషంటే ఆశ జీవే ఎవ ఐనా కాకపోతే కొంత వరకు సాటిస్ఫై అవుతేనే లైఫ్ లో హ్యాప్
ఆ తొందరగా తృప్తి పొందుతా
ఉమ్ చిన్న చిన్న మనం ఏంటంటే జనరల్ గా లేడీస్ ఎవరైనా చిన్న చిన్న ఆనందాలకి
అలవాటు పడి ఉంటారు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కానీ ఇంకా అవును మ్ వీళ్ళంతే అదో రకం మనుషులు అసలు ఇన్నిస పెళ్లఅయి పత్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంటే ఈ ఎయిటీన్ ఇయర్స్ లో మీ బావ ఒక్కసారి కూడా నాకు నా పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అని చెప్పలే
అవునా అహ్ అహ్ అహ్ అయితే ఈ కాలం మనిషి కాదులే బావా ఆ మ్ అమ్మోనేన్ కూడా అస్ల నాగేంద్ర మాములుగా గాదులే ఫస్ట్ ఫస్ట్ మ్ ను కొ త్త సంవత్సరం న్యూ ఇయర్ కి మా పెళ్లి అయిన సం త సంవత్సరంలో ఆ ఇంకా అప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉండే నేను చదువుకునేటప్పుడు స్కాలర్షిప్ వచ్చింది నాకు ఎంట్నే అదే ఎన్టీఆర్ విద్యని చెప్పా కదా సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీగా వచ్చి స్టయిఫెండ్ ఆ డబ్ బ్బులుండే ముప్పై వేలు అలాగా చేతిలో అప్పుడు ఫస్ట్ పండగ కి అమ్మ నాన్నకి అత్తమ్మకి పెళ్ళైన ఫస్ట్ సంవత్సరంలో అమ్మ నాన్నకి అత్తమ్మామకి అందరికి బట్టలు కొనిచ్చా మళ్ళీ నాగేంద్ర బాడే కీ రెండు జతలుగొనిచ్చా
ఆ
అలాగ అంటే అదో స్ సాటిస్ఫాక్షన్ కానీ ఇప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అవతల వాళ్ళు అంతే ప్రేమగా మనం ఇచ్చామని ఎంత హ్యాపీ ఫీల్ అవుతారుో అమ్మ మాకు ఆర్డర్ తెచ్చింది అనని అనుకుంటా ఆన్ అని నేను చాలా హాయిగా ఫీల్ అయ్యా
ఆ
మహల్లో అదేమి కనిపిలా నాకు చి ఇలాంటి మనుషులకి ఏ తేవడం కూడా వేస్ట్ అనిపించింది
వాళ్ల్ అంతే వాళ్ల్ కొండంత ఒంటరీ చిట్కనంత చేసి కొండంత చెప్పుకుంటారు మనం ఎంత చేసినా దానికి విలువ ఉం ఉండదు అంతే శజ్ అందుకే మనుషుల్ని బట్టి పోవాలి శ్రీజా
ఉమ్ ఇంకా నాగేంద్రకిేమో నేను ఆ అదే డిసెంబర్ త థర్టీ ఫస్ట్ రోజున నైట్ వాచ్ కొన్నానా ఎందకి వాచ్ ఆయన తెలియకుండా కొని తీసుకవచ్చి ఆ రోజు నైట్ ఇచ్చాను వస్తే ఇంకా ఆయన తర్వాత రోజు ఆ తర్వాత తెళ్లత జనవరి ఫస్ట్ కదా ఆ రోజు ఆయన నాకు కోసం తెచ్చాడు
ఆ పోనీలే నువ్వు తెచ్చవానే సే ఆ
ఇంకా కాపోతే నాగేంద్ర కొంచెం చాలా వరకు మారాడ అక్క ఈ హ్రేయర్స్ లో అంతా ముందు మరీ మోట్ టిగా ఉండేవాడు అస్సలు ఏమిీ తెలీయదు అస్సలు అసలు ఒక మనిషితో ఎలా మాట్లా చూడాలి అత్త మామ కే ఎల గౌరవించాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏమిీ తెలీయదు
ఉ తెలీదు అదైతే నిజమే
దుఃఖంగా ఉండేవాళ్ళు అసలు ఇంకా కొంచెం ఇప్పుడు కనీసం మనతో పాటు ఒక ఇద్దరు మనుషులు వచ్చారనుకో వాళ్ళకి టిఫిన్ పెట్టియాలనే విషయం చెం గూడా తెలీదు మన సొంత మనుషులు వస్తే మనతో పాటు వచ్చాడంటే అవుతా ఇప్పుడు లేడీస్ ఆడళ్ళు వచ్చారనుకో ఎవరైన్నా మనతో ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి ఎవరైన బస్సు లో ఎక్కడిక తీసుళ్తున్నారు కో టిఫెన్ పెట్టేయడమో ఒక చార్జీ పెట్టుకోవడము అలాంటి చిన్న చిన్న థింగ్స్ గూడా వలకి తెలివు
తెలీదు తెలీదు తెలీధంటే వీళ్ళు వీళ్ళు నానోళ్ళ ఉండ్రమ్మా
ఇప్పుడు కాద్ కా ఇప్పటిగా ఇప్పటికైనా డబ్బులు చేతికి ఇస్తేనేక తెలిసేది ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ తగ్గాలి ఏదైనా చేతిలో ఉంటే ఆ రూపాయిని ఎలా ఉపయోగించాలి ఎలా జాగ్రత్త చేయాలి అనేది తెలిసిద్ధి ఏదో పిల్లలు వాళ్ళ పిల్లకి పిల్లలు అవుతున్నా గూ డా ఇంకా చేతిలో పెట్టకపోతే బాధ్యత ఎలా తెలిసిద్ వాళ్ళకి
నువ్వ అనేది న్యాయమే కరెక్ట్ గూడా కానీ అదే నే అనేది వీళ్ళు ఫస్ట్ విల్ల తండ్రిలు సరిగ్గా లేర్ కదా వీళ్ళ తండ్రులు సరిగ్గా ఉండి వీళ్ళ డబ్బులు ఇచ్చి పలానా పనిని అని చెప్పి వాళ్ళను పుష్ చేసి ఆ పుష్ చేసి ఇది ఇట్లా నా చేసుకో చెప్పాలి వాళ్ళు తప్పు చేసేది ఇట్లా నా చేసేది తలకాయ లేదా
ఆ చెప్పాలి రెండోసారి తెేల్చుకుంటారా తప్పుల నుంచే నేర్చుకోవాలి మనిషి అనే వాడు ఎవరైనా ఇప్పుడు అంత వయసంతా అయిపోయి పిల్లలు పెద్దైనాక ఇచ్చినా కూడా అప్పుడు తప్పులు చేసి సరిదిద్దుకునే వయసు కాద ఇప్పుడు మునిగిపోతా పూర్తిగా మునిగిపోతే లెగలేరు ఇంకా ఇప్పుడు తెలుసా ఏదైన్నా చిన్న వయసులో కుర్ర వయసులో ఉన్నప్పుడు తప్పు ఇప్పుడు అడుగులు వేస్తే తల్లిద్రలు చెప్పుకునేలా ఉండాలిగాని
ఆ ఏం ఉండదు ఇప్పుడు ఇప్పుడు సురేష్ అదే పరిస్థితి ఇది ఒక మాట చెప్తా విను వదినా నువ్వురా వదిన నా తిరుమలలో నాకు అసలు ఏమి తెలీయదు విజయవాడ దాటి ఎప్పుడు పోలేదు అన్నాడు సరే బాగుంది నువ్వు టికెట్లు బుక్ చేయ్యొ వదిన అని అన్నాడు అరే అది బానే ఉంది టికెట్ రూ నేను నా ఫోన్ లో చేస్త
కనీసం టికెట్లు చేేసుకోవడం కూడా రా చాదు కల టీ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఎవ్వరే ఆ ఆ స్లాట్స్ చూసుకోవడం ఎప్పుడు ఖాళీ ఉన్నాయి ఏంటి చేసుకోవడమే క చూసుకొని ఆ
కాడు నంబ ఇ మనిషి పేరు ఆడ పేస్ట్ చేస్తే అయిపోద్ది అయితే ఇంక ఏం జరిగింది సరే చేస్త తలే అన్నా ముదున ఎంతైతయి అన్నడు ఎంతమంది ఎలా ఎలా అనుకుంటున్నరు అంటే ఐగురురు అన్నడు ఎవరెవరు అంటే మా అత్తయ్య మా బామ్మర్ది ఆ నేను రాత్ తే నువ్వొదినా అన్నడూ ఆధార్ కార్డులు పంపు అంటే పంపి చ్చిండు వాళ్ళ అత్తది ఆధార్ కార్డ్ అమ్మా సర్వీ అది అదేదో ప్రాబ్లమ్ వస్తుందమ్మా వాళ్ళ అత్త ఆధార్ కార్డ్ తోటి ఆడ చాలా టైం వేస్ట్ టైంది సరే ఫైనల్గా ఈ మా సంగ పక్కన పెట్టు అని చెప్పి అయినోళ్ళ మట్టుకు అయితయి అని నలుగురికి కొట్టేసిన కొట్టష్నా రూమ్ కాంబినేషన్ బుక్ చేసిన అన్ని అయి పోయినయి మొత్తం కలిపి ఆ అయొ ఒక పన్నెండొందలు ఈ యొక్ క వెయ్యి ఇరవై రెండొందలు గని ఇంక రూపాయలు ఎక్కువ కొట్టాలదనంగ మనం రూమ్ వెకెట్ చేసినప్పు ఇస్తారు డిపాజిట్ అమౌంట్ ట్ అయి అయితే మొత్త మొత్తం ఇరవై రెండొందలు అయినప్పుడు సరే నా దర్శష్ టికెట్ ట్టొదిలేయ్ ఆ మరి మిగిలిన డబ్బు బ్బులు అన్నా రూమి రెండు వేలు మా మా నలుగురు మా ముగ్గురువి తొమ్మిది వందలు ఇగో ఇరవై తొమ్మిది వంద ఆ ఇరవై తొమ్మిది వందలకిగానీ మూడు డువేలు లేదా ఇరవై తొమ్మిది వందల వేయి రౌండ్ ఫిగర్ గా ఇరవై తొమ్మిది వందలు నీకుేస్తున్నాను తారకులేదురా
మ్మా సురేష్ బాగా పేసినారక్క క మాముూలుగా కాదు చాలా పిసినారి సంపాదించడం చాత కాదు ఉన్నది ఎక్కడ కద ఇప్పుడు ఇలాంటి చోట పెట్టుకపోతే నువ్వు ఎతున్నా నీకు ఉపయోగం ఏంటి ఏం చేసుకుంటావు
అసలు దర్శన్ టికెట్ మేము చేపిస్తే నీకు మేము చేపిచ్చినట్టు అవుది దర్శనం గుడికాడ నీవు పెట్టుకోవాల అప్పుడు పుణ్యం నీకు
అసలు అట్లాంటి వాటి కాడ వెనకాడకూడదు ఏంటో ఇప్పుడు మ డాడి ఇప్పుడు పిల్ల్లోడు అమ్మోల్ల దగ్గర ఉన్నాడు అమ్మోల్ల పరిస్థితి ఏం బాగలేదు ఇప్పుడు పిల్లోడికి రెండు మూడు సార్లు వాటికి వాటికి స్కిన్ ర్యాషెస్ వచ్చాయని అటు ఇటు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎంతైనా కూడా నాగేంద్ర వెంటనే ఫోన్ చేసి చూపించను మామ ఎంతైనా పర్లేదు అంటే అక్కను ఫోన్ చేసి వేసేస్త తడబ్బులు
మరి అదే కదమ్మా పద్ధతి అంటే మన పిల్లోడు కదా అట్లా బాధ్యత లేకుండా ఉంటే ఎట్ల ఇలావంట ఉండి ఈడేంది ఇన్ని రోజులుయితున్న టికెట్లు బుక్ చేసి రూపాయి లేదంటే నే అన్నా నేను నీకి అప్పుడే చెప్పా నా సురేష్ సంగతి అేను ముందే పిల్లాణ్ణి నాలుగు వేల ఈశ్లేష చెప్ నువ్వేమన్నావ్ తర్వాత ఇద్దులే సురేష్ అన్నావ్ తర్వాత అన్నప్పుడే అనుకున్నా ఇంకావి రావని నాకు బా తెలసు సురేష్ ఒకపడి సరేష్ కాదు చెప్తే నీకేం అర్థం కాదని అన్నా ఇంగ అది సంగతి
ఉ
ట్రైన్లో వెళ్లేటప్పుడు కూడా నే ఈ పిల్లోడితో పెట్టుకుని అసలు విజయవాడకి రాను నేను డైరెక్ట్గా నల్గొండ టు నల్గొండటు తిరుమల తిరుమల టు ఆ శ్రీకాళహస్తి కాళాస్తి టు నల్గొండ మీరు ఎట్లనైనా బోండ్ర బాబు అని చెప్తా ఇక అందరు తిరుపతిలో కలుసుకోండి అని చెప్తా
ఇప్పుడు ఒక మనిషి మన కోసం ఒక పని కేటాయించి తన పనులు వదులుకోని వస్తుందంటే మనము ఎంత ఇదిగా చూసుకోవాలి. ఒక రూపాయి అటు ఇటు అయిన ఇప్పుడు రోజు పెట్టేయి కాదుగా ఇవేమి
కాదు గదా
గౌరవంగా తీసుకెళ్లి అన్ని ఖర్చులు పెట్టుకోని భోజన ఎక్కడన్నా భోజనాలు గీజనాలు అన్ని పెట్టిచ్చి చేస్తే ఎంత తృప్తిగా ఉంటది. ఆ మనిషి రెండో సారి రావాల
రావాలనిపిస్తది పద్దతి తెలియదు పాడు తెలియదు. అందుకనే ఇంక నేను ఒకటే డిసైడ్ అయిపోయిన అమ్మ బాబోయ్ వీళ్ళతో కలిసి పొయ్యేది లేదు. నాకు ఎనిమిది గంట్లకి నారాయణ అధ్రి ఆరు గంట కి దిగుత మీకు పదకొండు గంటల పద్మావతి ఉంది. పద్మావతి ఎక్కండి మీరు ఆరు గంటలకి దిగుతారు. విజయవాడలో మీరొచ్చి అందాక నేను రైల్వే స్టేషన్ లోనే ఉంట కరెక్ట్గా పది నిమిషాలు తేడ నా ట్రైన్ కి మీ ట్రైన్ కి ఆడ తిరుపతిలో కల్సు కొనీ పైకి తిరుమల వెళ్ళి రూమ్ చూస్ కాని మధ్యానం రెండు గంటలకు స్లాట్ బుక్ చేసిన దర్శనం వెళ్ళగానే స్నానాలు చేసి వరాహస్వామి దర్శనం చేసుకు ని లెఫ్ట్ తిరిగి రైట్ వెళ్ళిపోతే ఏటీసి సర్కిల్ పోతం దర్శనం ఆ